హలో
ఆ హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే పని అయింది బాగున్నారా
ఆ బాగున్నాను తిన్నారా
ఆ తిన్నానండి తిన్నానా మీరు
ఆ నేను కూడా తిన్నానండి ఏం చేసారు ఇవాళ బ్రేక్ఫాస్ట్
ఇక బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి డైరెక్ట్గా లంచే ఇగా అంటే డైరెక్ట్ రైస్ని కర్రీ చేసేసాను
అవునా
హుమ్ మీది చేసిందా టిఫిన్
మేము ఈరోజు ఇప్పి చేసామండి
అవునా తింటారా మీరు
అంటే ఇంకా అప్పుడప్పుడు తింటాం ఎక్కువ నచ్చదు కానీ అప్పుడప్పుడు బాగుంటది ఇగా ఎక్కువ తినమన్నమాట అది తినొద్దంట కదా ఎక్కువ కూడా
అవునండి అంటే మనం ఇంట్లోకి చేసుకుని తిని బానే ఉంటది గాని ఇగా అవి కూడ మైదా తోటి వస్తాయి కదా
ఆ అదే అదే అంటే ఎక్కువ తిన్నా హెల్దీ కాదు అని
హుమ్ అవును కానీ ఎప్పుడు అది మైదా కాకుండా ఇట్లా గోధుమ పిండిది కూడా వస్తుంది కదా అలాంటిది కొంచెం ఇంకా బెటర్ కొంచెం హెల్త్ కూడా ఉంటది మనకు ఇట్లా ఫాస్ట్ ఫుడ్ ఇట్లా అట్లా తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది
ఆ అవును ఇంట్లో చేసుకున్నయి అయితే బెటర్ గాని బయట అంటే అవేవో సాస్లు వేస్తారు అంటే ఇంట్లో కూడా వేసుకొని చేయొచ్చు కానీ అవి మంచిగా కాదు నాకైతే అంత ఐడియా లేదండి
హుమ్ అవును ఎంతైనా అంటే మనం ఇంట్లో అవన్నీ వేసి ఏసుకున్నా కూడా మనం కొంచెం ఫ్రెష్ అన్నీ యూజ్ చేస్ చేస్తాం కదా
ఆ కరెక్టే
ఆయిల్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇట్లా ఇప్పుడు మీరు అన్నట్టు సాస్ అవన్ని మనం ఎందుకంటే డేట్స్ అవన్నీ చూసుకొని చేస్తాం కాబట్టి కొంచెం ఏం కాదు
ఇగ దానికంటే బయట దానికంటే కొంచెం బెటర్ ఇంకా కాకపోతే అది కూడా అంత హెల్దీ కాదు కానీ ఇక ఎప్పుడొ ఒకసారి అయితే తినొచ్చు ఇక నాలుకకు రుచి తగులుతది తప్పిచ్చి
ఇగ అంతే ఇగా టూ మినిట్స్ టూ మినిట్స్ మాగీ అని ఇక అట్లా
అవునండి ఇక చాలా రోజులయిందని తిన్నాము ఇంకా ఈ రోజు చేసి హుమ్ మీరు స్టూడెంటా లేకుంటే హౌస్ వైఫా మ్యారీడా అన్మారిడా ఏంటిదండి మీరు
ఇంక స్టూడెంటె అండి
స్టూడెంటా అంటే నేను మ్యారీడ్ అండి
ఆహా అవునా
మీరేం చేస్తుంటారండి స్టడీ అయిపోయిందా చేస్తున్నారా ఇంకా
స్టడీ అయితే కంప్లీట్ అయిపోంది గాని ఇక ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి
అవునా
అవును
ఆహా
మీరేమన్నా చేస్తరా, హౌస్ వైఫేయినా ఇంట్ల ఏమన్నా చేస్తరా ఇట్లా చిన్న బిజినెస్ లాగా ఏమన్నా.
బిజినెస్ అట్లా ఏం లేదండి అంటే నేను కూడా అంటే బిఏడ్ అట్లా చేసి ఉన్నాను అంత ముందు చిన్న చిన్న ట్రై చేసాను కాని ఇంక ఏం లేదండి. ఏదైనా ఇగ స్కూల్ అట్లా చూసుకోవాలి. కానీ ఇగ ప్రైవేట్ స్కూల్లలకు ఎళ్తే ఏమంటరు. అంటే తక్కువ జీతం ఎక్కువ పని చేయించుకోవడం లాంటిది ఉంటది. అట్లాని చూస్ తున్నా కాకపోతే అట్ల పోయిన ఎక్స్పీరియన్స్ వస్తది కదా అని అట్ల ఆలోచిస్తున్నా.
అవును ఎక్స్పీరియన్స్ అయితే వస్తది అనుకోండి గాని ఇప్పుడు మనం ఎక్కడ ఇప్పడికి చెప్ ప్పలేదు స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ సాలరీ ఇస్తరు. సాలరీ ఇస్తరా మళ్ళీ చిన్న పిల్లల్ని ఇస్తరండి వాళ్ళతోటి గోస అనిపిస్ స్తది ఒక్కొక్కసారి అయితే.
ఆ అవును వాళ్ళు ఇనరు అసలు.
అంటే కొంతమంది ఇంటరు బానే ఉంటరు అను
అంటే కొందరు బాగా చిచ్చర పిరుగుడు ఉంటరు కదండి ఒకరిద్దరు ఏ క్లాస్లో అయినా ఉం టరు ఏ ఎంత పెద్ద క్లాస్ అయినా చిన్న క్లాస్ అయినా ఎవరో ఒకరు కంపల్సరీ ఉంటరు ఒకరు ఇద్దరు.
అవును ఉంటరు ఇగ అట్లా కాకుండా కొంచెం పెద్ద క్లాస్లు ఇచ్చినా ఏ క్లాస్లు ఇచ్చిన అసలు ప్రైవేట్ అంటనే మనకు అస్సలు కూర్చోడానికి అసలు టైం ఉండది ఉన్నా కూడా కూర్చొనివ్వరండి.
అవును అదైతే కరెక్టే. అంటే నేను కూడా అంతకు ముందు వెళ్ళాను ఒక టూ మంత్స్ అట్లా. స్కూల్ కి అప్పుడు కూడా అంటే నాకు ఫోర్త్ క్లాస్ ఫిఫ్ త్ క్లాస్ అట్లా ఇచ్చారు, ఆ సిక్స్త్ కూడా ఇచ్చారు వాళ్ళకి చెప్పేవాళ్ళం కాని మొ త్తం ఇంకా డే మొత్తం నిల్చొని ఉండడం, అది లంచ్ టైం కూడా కాసేపే ఉండడు.
అలాయితే కష్టం అనిపిస్తదండి ఇగ మనం
మళ్ళి కాని చేశాను కానీ అంటే వన్ మంత్ అట్లా వాళ్ళు సాలరీ ఈయలేదండి.
అయ్యో వన్ మంత్ చేసి పిచ్చుకొని సాలరీ ఇవ్వలేదా.
అంటే అక్కడ ఏవో గొడవలు అయినయి వాళ్ళకి అక్కడ మేడమ్స్ కి అక్కడ ఫ్యాకల్టీ ఉంటది కదా అట్లా అని చెప్పేశి తే అంటే కొత్ కొందరు తీసేసింరు కొందరు ఉంచిర్రు అట్ల ఏవో గొడవలయి ఇగ అడుగుతే కూడా తర్వాత తర్వాతన్నరు ఇయ్యలేదు ఇం ఇంకా ఇగ అందుకే ఆ ప్రైవేట్ స్కూల్ అంటే కొంచెం ఇది అనిపిస్తుంది నాకు. కు కాని ఇగ చూడాలి ఎక్స్పీరియన్స్ రావాలంటే.
అవును కరెక్టే గాని మరీ వన్ మంత్ అంటే ఇంకా ఎట్ల ఉంటదండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉంటయి మేనేజ్మెంట్ కాని
కొత్త వాళ్ళని ఉండు అన్నరు కానీ ఇగ మాకు తెలిసిన వాళ్ళందరు ఇగ ఎళ్ళేసేసింర్రు, నేను ఒక్కదాన్ని అక్కడ ఏం చేయాలని కనీ నేను కూడా ఎళ్ళలేదు. రోజు డైలీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో చార్జెస్ నాయే అనవసరంగా వేస్ట్ అయిపోయినయి.
ఇగ వన్ మంత్ అంటే మనకు చార్జెస్ ఎన్ని కావాలండి వాళ్ళు ఏమి ఇవ్వకపోతే అంటే ఫస్ట్ స్ట్ కూడా వాళ్ళు ఇవ్వరనుకొని సాలరీ వచ్చేవరకు మనది మనం పెట్టుకోవడమే గాని ఇగ ఎంతైనా కూడా ఇవ్వకుండే
అవును సాలరీ వేస్ట్, ఆటో కిరాయి వేస్ట్ అయిపోయింది నాది ఇగ. అంటే కొంచెం దూరమే ఉండే ఆ స్కూల్ అన్నమాట దగ్గర ఉన్న స్కూల్ల అయితే ఏం కాదు.
మరి వాళ్ళు వెహికల్ ఏము అంటే పిల్ల పిల్లలకి వెహికిల్స్ ఏమి లేవా అక్కడ. కుల్తార్
అవును ఉమ్ కాని అంటే మా ఏరియా నుంచి ఎవరు లేకుండడా ఆ స్కూల్ వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు గని
ఆహ అలానా కానీ ఇంత దూరమైనే ఏందడి కొంచెం అంటే మెయిన్ రోడ్ మీద అట్లా కొంచెం మనం నడిచ డిస్టెన్స్ ఉంటే కూడా వాళ్ళు ఇట్లా వ్యాన్స్ అట్ల ప్రొవైడ్ చేస్తే బాగుంటది మన శాలరీ ఇవ్వకుండా ఇట్లా మనకి ఆటో కిరాయలు ఇవ్వకుండా ఏమివకుండా ఎట్ల ఉంటదండి
అవును అందుకే ఇగ ఆలోచిస్తున్న కానీ వెళ్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుని మళ్ళీ అట్లా అనిపిస్తుంది
అవునండి ఇగ వెళ్ళాలీగ మనం నేను కూడా ఇ ట్రై చేస్తాను ఇక కాంపిటేటివ్ టూ అయితే ప్రిపేర్ అవుతున్న ఇక రాకుంటే ఇక ఏదో ఒకటియితే చేసుకోవాలి కదండి ఇక ఎన్ని రోజులు చూస్తము
ఆ ఇంట్లో ఉండి కూడా అంటే ఇంక పని అయిపోతుది మధ్యలో ఇగ ఒక టూ త్రీ అవర్స్ కలిగివుండేది అనుకోండి కానీ
ఆ
ఇక వెళ్తే మాత్రం ఇంకేంటిది ఇప్పుడు మ్యారీడ్ కాగానీ వాళ్ళకంటే ఓకే ఇంట్లో అమ్మ వాళ్ళు ఎవరైనా ఒకరూ కొంచెం హెల్ప్ చేస్తరు ఇగ మ్యారీడ్ అయిన వాళ్ళకైతే వాళ్ళే చూసుకోవాలి కద మత్త మళ్ళీ బయట వరకు చూడాల మళ్ళీ ఇంటిక చ్చి మళ్ళ అది చెయలి అన్ని
అవును ఎంతైనా పేషిన్స్ ఉండాలండి కొంచెం
ఆ
కానీ ఇప్పుడు చాలా మంది ఉమె ఉమెన్స్ కూడా పెళ్ళయిన వాళ్ళే బాగా చేయిస్తుంరండి ఇప్పుడు పాపం వాళ్ళు అసలు ఎట్ల చేస్తుంటారో అర్థమే కాదు మనకు పెళ్ళ పెళ్ళలి కా పోయినా కూడా నాకైతే వాళ్ళు అసలు అన్ని పనులు చేసుకొని అన్ని చేసుకుని చదువుతరు ఇవి చదువుతారు ఒక బాగా జాబ్స్ కూడా బాగా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారండి అట్ల వాళ్ళకి
అంటే ఇక వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారో అంటే ఇన్ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ కూడా ఉండాలి మరి ముక్కరే మొత్తం అంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతది కదా బాగా స్ట్రెస్ అయితది ఎందుకం టే ఆ వర్క్ ఇంట్లో అన్ని వర్క్ కంప్లీట్ చేయ్యాలి వండాలి వాళ్ళకి అన్ని చేయాలి ఇల్లు అన్ని చూ కోవాలి మళ్ళీ బయటకి వచ్చి ఈ వరకు చేయాలి
అవునండి ఎంతన హెల్ప్ చేయ్యాలిల్ప్ అట్లా చేస్తేనే వాళ్ళు కూడా అట్ల ఉ ఉంటారండి వాళ్ళు కూడా అన్ని త్యాగాలు చేస్తారు కదా వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతేత్త మాములయినా హస్బెండ్ ఎవరో ఒకరు ఇట్లా హెల్ప్ చేసే ఉంటారు వాళ్ళకి కూడా గాని కొంతమందిగా కానీ ఎంత హెల్ప్ చేస్ నా మనకనే స్ట్రెస్ అనేది ఉంటది కదండి ఇట్లా ఇవి చేసుకుంట టెన్షన్ అనిపిస్తది ఇటు చదవడం
పిల్లల్ని చూడాలి వాళ్ళ స్కూళ్ళలకు పంపయాలి వాళ్ళ నంచిన్ని చూడాలి వాళ్ళ కోసం ఇంక కష్టం వాళ్ళ నటు ఇటు బ్యాలెన్స చెయ్యడం కానీ చాలా మంది చేస్తున్నారు అన్ని బాలన్స్ చెస్ జాబ్ కూడా చేస్తున్నారు ఇండిపెండెంట్ గా ఉండాలి ఎవరిమీద ఆధార పద్దోదు అని చెప్పి
అవునండి మన చిన్న చిన్న ఏమన్నా చిన్న చిన్నగా కొనుక్కోవాలన్నా ఏం చేయాలనుకున్న ఇగ హస్బెండ్ ని పేరెంట్స్ ని అత్తమామని ఇట్ల అడగాలంటే కూడా మనకు కూడా బాగా అనిపి తది కదండి ఒకసారి రెండు సార్లు వాళ్ళు అర్ధం చేసుకుని ఇవ్వచ్చు మనకు కానీ మనం కూడా తీసుకోవడానిక్ గ అసలు మంచిగా అనిపించదు.
అవును అంటే వా వాళ్ళు కూడ వాళ్ళు అసలు ఫస్ట్ వాళ్ళే అర్థం చేసుకొని ఇవ్వాలి. ఇవి నువ్వు ఖర్చులు చేసుకో, ఏమన్న ఉంచుకో అని. అంటే కొందరు ఇస్తారు. కొందరు ఇవ్వరు కదా! మన దగ్గర ఉంటే మనం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కాని కొందరు వాటిని కూడ లెక్క అడుగుతారు. సంపాదన మద ఏద అయినా అంటే అక్కడ అప్పుడు పేపర్ లో న్యూస్ అట్లా వస్తాంటది కదా! అవి నాకు చెప్పే చెయ్యాలి ఖర్చు చేయాలి దాంట్లో దీంట్లో అన్నట్టు.
వాళ్ళు కూడ అట్లా చెప్పేం ఖర్చు చేయ్యరు కదండి వాళ్ళు.
ఆ వాళ్ళు చెయ్యరు కాని మనల్ని అడుగుతారు.
మ్ వాళ్ళు కూడ అంటే ఇంటి కోసం కూడా చేస్తారు అనుకోండి వాళ్ళు కూడా. మనం కూడా మనకేం అవసరాలు ఉంటాయి మనం కొన్ని ఏదో కొన్ని ఉంటాయి అవసరాలు అనుకోండి ఇంకా మనం కూడ చేసేది ఇంటికోసమే కదా అన్ని
ఇంకా మనమే ఆలోచిస్తే ఇవన్నీ వృధ ఖర్చు చేస్తున్నాం అని మనమే తగ్గిస్తా కావచ్చు. ఫస్ట్ అంటే ఏమైనా జాబ్లు చేరినా ఏదైనా కొన్ని రోజులు అంటే కొత్త కొత్తగా ఏదైనా కొనుకోవాలి. అది ఇది అనిపిస్తది కొన్ని రోజులు తప్ మనం అనవసరంగా ఖర్చు చేస్తున్నాంగదని మనమే తగ్గిచ్చేస్తాం.
అవునండి తగ్గించేసి మనమే దేనికైనా యూజ్ అయితది కదా ఇవన్నీ వేస్ట్ మనం కొనుక్కొని ఏం చేస్ ఫస్ట్ ఏమో మనకు స్టార్టింగ్ లో అట్లా మనకు శాలరీ ఉన్నా కూడా లేకున్నా అనిపిస్తది. చూసినల్లా ప్రతిది బా ఇది బాగుంది, తీసుకుంటే బాగుండు. అనిపిస్తది అయినా గూడ మనకు కూడ ఒకసగదల్ పైసలు వచ్చినప్పుడు, ఇట్లా శాలరీ ఏమైన వచ్చినప్పుడు, స్టార్టింగ్ లో మనం కూడా చేస్తాం అనుకోండి కొత్తగ అట్ ఇట్ల మన దగ్గర కూడ డబ్బులు ఉన్నాయి కదా ఇప్పుడు అని
అవునవును
ఇంగ తర్వాత తర్వాత మనకి అర్థమయిపోతుదండి
ఆ అంటే ఇగ కొంచెం అంటే మెయింటెన్స్ అంటే, మనం కూడా నీటుగా బాగుండాలన్నట్టు కొంచెం కొన్ని చేస్తాం. తర్వాత మనమే అడ్జస్ట్ అయి పోతాం కదా ఇ ఇది అవసరం లేదు ఇది అవసర అని తర్వాత తెలిసిపోతది.
మ్ అవునడి అది అట్లా తెల్వకపోయినా కూడ, తెలిసేలా చేసుకోవాలండి. ఇట్లా మొత్తం ఇగ అన్ని ఇట్లా ఖర్చు చేసు కుంటే మనకే ఫ్యూచర్ లో కూడా బాగా హెల్ప్ అవుతది కదా అట్ల మనం పొదుపు చేసుకున్నది.
అవును ఎప్పుడు ఏ అవసరం వస్తదో తెలీదు అంటే ఇప్పుడు కొందరికి ఒకసారి హెల్త్ బాగుండదు. సడన్గాంటే డబ్బులు ఉండవు. అవి ఎప్పుడు ఇప్పుడ సేవింగ్ చేసినవయితే అవి కొంచెం ఉపయోగపడతాయి
అవునండి కానీ అట్ల చేయాలి ఇప్పుడు శాలరీ రాకపోని ఏమైతది ఇక్క కొంచెం అంటే మనకున్న మనీ తోటి ఇట్లా అప్పుడింత ఇప్పుడింత ఏసుకుని అట్లా పొదుపు చేసుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. అట్లాంటప్పుడు, మనకు శాలరీ వసినప్ ఇప్పుడు దాంట్లో సగం సగమన్నా సగంలో సగం అన్న తీసి మనం తీసుకుంటే మనకి ఎంత సేవ్ అవుతది అండి
అవును మీరట్ల ఎవరన్నా ఇట్లా అప్పుడప్పుడు ఉంటాయి కదా అట్లా సేవింగ్స్ చేసుకుంటారా మీరు?
ఆ చేసుకుంటామండి. మా డాడీ ఇస్తారు ఇట్లా లేకుంటే నే ఇట్లా మనం కాలేజెస్ కి ఇట్లా ఇన్ని రోజులు వెళ్లే వాళ్ళం కదా అండి ఎల్లినప్పుడు ఇట్లా మిగులుతాయి కదండి అవన్నీ గూడ ఏంట ఏమైనా కొనుక్కుంటే కొనుక్కునేదాని కాని ఇట్ల కొన్ని కొన్ని అట్లా సేవింగ్ చేస్ కుంటానండి నేను కూడ. ఇక ప్రతి సారిగా అడగాలనిపించదు అంటే అడుగుతాను ఇస్తారు మా వాళ్ళు అడగక ముందే ఇస్తారు అనుకోండి గాని ఇక చిన్న చిన్న వాటి కూడా బుక్స్ అవి ఇ ఊక మొన్ననే అడిగినయి కదా మళ్ళీ ఎట్లా అడగాలని అనిపిస్తది వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా అని అనిపిస్తది
కరెక్టే అదైతే
ఊ
ఇగ నేను అదే నాది ఎట్లా అంటే నేను నా దగ్గర ఉన్నాయ అనుకోండి నాది నేను ఖర్చు పెట్టుకోడానికి కి ప్చ్ అంటే ఆలోచిస్తా ఇనక ముందు ఇది అవసరం అవసరం అన్నట్టు అదే వెరే వాళ్ళుంన్నారానుకోండి అక్కడ అంటేరే వాళ్ళంటే మరలు లేే కద మక్క చెల్లలు కానీ అంటే ఇట్లా హస్బెండ్ ఎవరైనా సరే వాళ్ళకు అంటే వాళ్ళక్ ఖర్చు పెట్టడానికి నేను ఆలోచించాను అంటే ఏం గాదు అన్నట్టు నాకు ఒకసారి అట్లా అనిపిస్తది నాది నికర్ చేపట్టి ఇది అవసరం ఆ నాకు ఇది అవసరమా అన్నట్టు మళ్ నేను ఇట్నే చేస్తానండి ఏమో నాకొసారి అనిపితుంది నేను వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెస్తా నా కోసం నేన్ ఎందుకు ఎస్ నువ్ అన్నట్టు మళ్ళ అనిపిస్తుంది నాకు
అవునండి అంటే మనం ఫస్ట్ మనకు కూడా ఉంటాయి కదా అండి మనకు కూడా కొన్ని ఆసలు ఉంట అన్ని ఉంటాయి మనం కూడా ఫస్ట్ మనం మనది మనం కూడా చూసుకోవాలి కదా మన మన టైం ఇచ్చుకుంటే మనం కూడా అన్ని చేసుకోవాలి కదా అందరి కోసమే ఆలోచించడం కాకుండా ఒకసారి మనం
ఆ నేను ఆ మొన్నమేమో అంటే అట్లనే అంది మేము కూడా డి మాటికెళ్ళాము అప్పుడు ఇంక అట్లనే అయిందనమాట వాళ్ళ కోసం నేను ఆలోచించి ఇది తీసుకో అది తీసుకో వాళ్కి ఇదిసుకో అని చెప్పాను మరి నువ్వు కూడా ఇది తీసుకో నీకు బాగుంటది ఇది అని ప్చ్ అంటె అట్లా అనలేదు అన్నట నాకు అక్కడ కొంచెం కోపమాచ్చింది నీ గురించి ఆలోచించినప్పుడు నువు కూడా నా గురించి చె పలగద రద్దన్న అన్నట్టు ఇక కొంచెం గొడవ అయింది గొడవ అట్లా కాదుగాని
ఇక అందరు మన గురించి ఆలోచిస్తారు అది అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం బదులు అసలు మన గురించి మనం కేర్ తీసుకోవాలండి
ఆ అంటె ఆ అదికరెక్ టె గని నాకు అట్లా అనిపించిందండి సరే అండి మరి ఆ బాయ్